హ్మ్మ్ చప్పుడు ఇంకేం చేసింది
ఇప్పుడు ఫస్ట్ పళ్ళుొస్తాయి కదా కొత్తగా పళ్ళు దూరద వచ్చేస్తాయి వాట్లకి అ అందుకని ఓ పీకత్తాయి అన్నిీ మాది అంతే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం పడితే పీకేసి ఇది మా జాకీ కూడా తర్వాత తర్వాత దానికి అందుకే అలాంటిది ఇవ్వాదు బోన్స్ గాని దానికి బొమ్మ ఇచ్చింది దాంతో ఆడుకుంటుంది
మా మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయా టాయ్స్ అం ఆ ఇంట్లో ఎందుకుంటే చిన్నపిల్లలు ఎవరున్నారు ఆడుకుంటకి టాయ్స్ నన్ను అడుగుతుంటే అవు ఇకా
ఇదేమో చూ అస్తమానం వెల్లి దారిలోనే కూర్చుంటదా ఎళ్లి వచ్చి దారిలో కూర్చుంటది ఇది నిన్నే జస్ట్ మిస్ తోకేసిది దాని దాన్ని దీన్ని చూసుకోవాలి అక్కడ ఉందా లేదా అని చెప్పి
హ్మ్మ్
అే మళ్ళీనేమో చలగడాంగా ఒక తలగడ ఉండాలన్నమాట దానికి
అన్ని అన్నీ పీకెస్తా ఉంటాయి చెప్పులు కరిస షూస్ కరిసత న కరిసత్ న అక్కడ ఉండలేదు కుదమట్లేదు ఇవని గ ఏ అఓ చెప్పిన కుక్క అంటే అంతే మరి కుక్క అన్నా కలిగే తిరిదే అన్నాను అందుకే దాన్ని కుక్క అంటారున్నాను కుక్క అనకూడద అంట దాన్ని
మరి పెంచుకునేదైనా కుక్క అంటరెంటి మా జాకీ జాకీ అంటారు నేను తే
ఆహా కుక్ కనకూడదా బానే ఉంది గొడవ ఉహు కుక్క కాదు మనిషి అయి పొద్ద పెంచుకుంటే మాత్రం అయి బాబా ఏంటి నేను అన్నడు చిన్నప్పుడు కుక్కలు అలనే ఉంటాయి మా డాడీ తెచ్చినప్పుడు మేము పెంచుకున్నాం కదా కుక్కలు అయ్యలాగ చేతే చెప్పులు ఇవన్నీ కరిసేస్తాయి అంటే అంటుంది మీవన్నిీ వీధి కుొక్కలు అంట ఇది అలాంటి కుక్కగా కాదంట ఏదైతే కుక్కే కదా
పెంచుకుంటే అది ఇంక మనతో పాటే అది కుక్క అయినా సరే
కాదు క్యాస్ట్ మనుషులకి క్యాస్ట్ ఉన్నట్టు కుక్కలకి కూడా బ్రీడ్స్
ఉ
ఉ దాన్ని కుక్క అనకూడద అంటే ఇది కుక్క ఇదైతే కుక్క అంట ఆ కుక్క ఐతే కుక్క కాదంట
మా జాకీ అయితే ఇదయితే ఏ బ్రీడో కూడా తెలిదు నాకు అవును నేనైతే ఫోన్ లో సే వచ్చ చేసి వచ్చి చేసి చూసాను అసలు మా జాకిది ఏ బీటో తెలుసుకుందాం అని చెప్పి హ అసలు తెలీదు ఇంకా
స్వీట్ డాగ్ ఏనా మీది
కాదు దీనికి బొచ్చు బానే ఉంటది దానికి ప్రాసింగ్ వర్క్ చేప్పిచ్చాం గద మేమూ. దానికదే బయటికి ఎళ్ళిపోద్దీ.
హ్ముఊ
అందుకని దీనికి పుట్ పుట్టేవి మాత్రం వేరేలా ఉంటాయి. కానీ ఇది కొంచెం వేరుగా ఉందే. దీనికి బొచ్చు బాగనే ఉంది చిన్నదానికి.
అ స్ట్రీటు డాగ్స్ అయినా గాని బొచ్చు బాగనే ఉంటాయి. కొన్నాట్లకి అయి బాబోయ్ ఏంటది మొన్నా కుక్కనీ తెచ్చామని చెప్పాను గదా సేమ్ మీ జాకిదాన్ లానే ఉంటది. స్వీటీ దాని పేరు తెల్లగ ఉంటది బాబు అది.
ఊ
అది ఎన్ని పిల్లలనెట్టిద్ది తెల్సా దాని పిల్లలన్నీ బొచ్చుకుక్క పిల్లలే పందికొక్కుళ్లా ఉంటయి. ఎంత అందంగ ఉంట్
అవును మళ్ళీ ఇది పెట్టడం గూడా ఒకటీ, రెండు, మూడు అలా పెడద్ది ఏంటో. ఇది అసలు ఏ బ్రీడో తెలీదు. మిగితయి మా తమ్ముడాళ్ళైతే వాళ్ళయితే క్రాస్ చెయ్యరు. క్రాసింగ్ చెయ్యిపిత్తారులే. వేరే కుక్కల్ని తీసుకొచ్చి బెద్ద బెనాలు మాట్ ఆళ్ళకి. మళ్ళీ అమ్ముత్ తారు కుక్క పిల్లల్ని.
ఆ అవును ఇప్పుడు దీన్ని సాల్తర్లే. ఇల్లాబ్ ఈట్లిల్కీ తొందరహే కొంచెం పెద్దయితే చాలు సీజన్ వచ్చేసరికి తయారయిపోతాయ్. బొండబొక్కలైన గాని
అవును
ఊ ఉండే ఊ నిన్నా టెలికార టెలికాలర్ సమ్మయ్య ఉండు గదా, ఆళ్ళ అన్నయ్యా కోడిపుంజును తెచ్చాడంట. వండడానికి. కాదు కోసి వండడానికి. ఈన్ కూరకే పెంచడానికి కాదు. కూరకి తెచ్చాడంట ఏం చేస్ నిన్నే ఆళ్ళ్ తమ్ముడోళ్ళూ కుక్కను పెంచుకుంటున్నారు ఆ కుక్కేం చేశింది దాన్ని చూసి భయోమని అర్రుస్ తున్ మీదక్ వచ్చేసిందంట. ఆళ్ళన్నయకీ భయమేసీ దాన్ని వదిలేస్ తి కోడి పుంజుని వదిలే వచ్చా అంట ఇంట్లో పగట్క వచ్చాడంట అదే పగెటుతుంద అంట ఇదేమ కుక్కేం దా తోలుకెలి పోతుందంట అయి బాబోయ్ ఇ ఇంటి పక్కనోళ్ళు ఎవరో వచ్చి దాన్ని పట్టుకొని కోడి పుంజుని పట్టుకొని ఆ కుక్కను ఎదురిచ్చీ ఇగ తీసుకెళ్ళాడి. ఆ కుక్క చాలా రిస్కే బాబు కరిచేస్తుతుందంట తెల్ సా
ఎవరు పెంచుకుంటున్నారు ఇంతకీ ఆ కుక్కనీ.
ఆళ్ళ చెల్లోళ్ళు. దాని ఇంటి పక్కనా ఇంకో ఇల్లు ఉండదా. నువ్వు వెళ్ళావా ఎప్, నువ్వు వచ్చావా ఎప్పుడన్నా దాని ఇంటికీ.
వచ్చానుగా
ఊ పక్కన బిల్డింగ్ ఉండదా, దీన్ పక్కనా. ఫస్ట్ బిల్డింగ్ అదే తర్వాతా దీన్దీ వొత్తది బిల్డింగ్.
ఊహు మద్ దాన్ని ఇంటికి రెండు సార్లు వచ్చినట్టున్నామా ఆ ఒక సారో, రెండు సార్లో.
ఒకసారే అనుకుంటా అందరూ కలిసి వచ్చింది.
ఊ
ఆవును అయ్యింది అలా వందలేసి వ చెడంటాను, అన్నీ అంతకప్పుడు చూడి ఇంట్లో పెంచుకునే కుక్కకి భయపడి దాన్ని వదిలేసి వచ్చింది.
ఏదొందలు
నాలుగొందల కె అలాగే ఒకసారి మన మన మనం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం పిన్ని తీసుకెళతే అప్పుడు ఇంకా కొంచెం చిన్నదే. అప్పుడు అలాగ కోడని చూస్త అలాగే వెళ్ళిపోయిదే. ఒకసారి అయితే ఇది కోడిలు తరిమే ఉంది అదేమో కోడి వేరే వాళ్ళది అనుకుంటా. గొడవకి వచ్చేస్తారు మళ్ళీ. అందుకని నేను ఏం చూసాను కోడిని పట్టుకున్నాను ట్రైల్ సరే అద ఎందు కాదు
ఏంటి ఏ మాకొక్క పండగ, ఒకసారి చెప్పినట్టు అన్నానావు మా ఇంటి ఎదగరండా కోడి పందాలు వేయడానికి పుంజింటి పెంచుకుంటండి దాన్ని తౌలు తౌలుద్దని చంపేసింది. ఆ డబ్బక అలాగ భై ఇప్పడి ఎక్కడ మా కుక్కనే ఏం చేసేస్తార అని, తీసుకెళ్ళిపోయి పొట్టుడు పొట్టుడు అనేవాళ్ళం కదా! దాన్ని తీసుకెళ్ళిపోయి మా డాడీ నల్లజార్ల సైడ్ ఎక్కడో వదిలేశాడు అంట దాన్ని చంపేతాక ఇంటి మీదకు వచ్చేశారా గ కుక్క అంతు చూద్దామని. దెబ్బకప్పుడికప్పుడు దాను మూట కట్కి వెళ్ళిపోయి ఫలు ఫుల్గా అన్నం పెట్టేసే దానికి మా అమ్మ మా డాడీ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి ఎవరిక కనపడకుండా వదిలేస్
మ్
అంత పని
మ్ హూ
అదేమన్నా మా ఇంటి కి వచ్చిందా అంటె మా ఇంటి కి కూడా రాలేదు. ఇది షికారకు వెళ్ళి రోడ్డు మీదకి షికారకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాన్ని చంపసి వచ్చేసింది ఇది.
ఆ ఆ
అవునండి.
కట్టేసాం కూచలే ఇంకా అలా కొన్ని రోజులు కట్టేసి ఉంచే అది ఇంక మర్చిపోద్ ఇంకా
అయి రెక్కలతో ఇల్లా ఆడుతా ఉంటాయి కదా. ఆకేజి ఇయ్యో హుషారు వచ్చేసి ఈల్ చంపాక ఎతా కెళ్ళిపోతాయా ఆడతా కెల్తే. కుక్కల్ని కర్సినట్ కరిస్తే కోడి సచిపోద్ది.
హ్మ్! అవును.
కుక్కతో ఆడినట్టు ఆడితే అలాగ ఉంటది.
ఇక్కడ కూడా ఒక అతను అయితే కోల్ని తర్మెత్ ఉందని చెప్పి ఈ సారి వస్తే కోసేస్తాం అని అన్నాడు. అప్పటి నుంచి కొన్ని రోజులు కట్టేసే ఉంచాం దీన్ని. తర్వాత మళ్ళీ అదే మర్చిపోయింది ఇంకా.
అగా చేత్తాయ బవు ఆట్లు వచ్చాయి లేకపోతేనేమో క కప్పలతో కప్పలతోనూ తొండలతోనూ ఈటితో ఆడుకుంటాది. కప్పెలా ఎగురుతాద్ది దాంతోపార్టీగురుతాద్ది.
ఉ హూ
ఆళ్లది అంతే ఇంకొకటి ఉండలే ఫస్ట్ ఫస్ట్ పొట్టోడు అతికిచ్చినప్పుడు. చేస్తల కాకిని కూడా వాళ్ళనిచ్చేది కాదు ఆ ఇంట్లో. తెగారుచేసేదా.
ఆ ఇక్కడ ముందు అప్పుడు అలవాటు అయిపోయిందిలే. ఫ్రెండ్స్ అయిపోయాయి రెండు పీచుకలు, కాకి ట్లు అన్నీ వస్తా ఉంటాయి దీని అన్నం పెడతా ఉంటాది.
చ్ హు ఆ అంది
మొన్నయితే కర్రీ మా అమ్మ పెట్టింద అనమాట పప్ప అ హెల్త్ ఏం లేదు పప్ప అన్నమా కూర అన్నమో తినరు అలాంటిది ఇంకా ఆ రోజు అదే ఉం దని చెప్పి అదే కలిపెడితే మళ్ళీ వచ్చి చూసేసరికి ఖాళీ అయిపోయింది ఏంటి ఇదే తినేసిందా అని చెప్పి డౌట్ వచ్చింది నాకు తీరా చూస్తే ఆ పిచ్చుకలు కాకులు వచ్చి తినేసి వెళ్లిపోతున్నాయి
మా ఇంట్లో చిన్న ప్రతి కుక్క మేము పెంచుకున్నాం ప్రతి కుక్క మేము ఏం తింటే అది తినెత్తాయి బెండకాయ కూర కూడా తిని కుక్కలు ఉన్నాయి తెలుసా
ఆ
ఏ కూర వండినా తినేస్తాయి అటు మూడున్నప్పుడే లేకపోతే మళ్ళీ ఏం అసలు ఏ కూరెట్టినా నాన్ వెజ్ పెట్టిన తినవ్ ఒక్కోసారి
ఉమ్ మా అన్నయ్య తెచ్చినప్పుడు ఇది మరి హోటల్ నుంచి వచ్చింది కదా ఇంత పాలు ఇలా వేసేవారంట గిన్నెడు గిన్నెడు పాలు వేసేవారంట ఇంక దీనికి ఇంకా అదే అలవాటు అయిపోయింది పాలు పెరుగు చికెన్ అంతే
ఆ మిల్కీ బ్యూటీ అన్నమాట అందుకే తెల్లగా వచ్చేసినట్టుంది
దీని ముక్కు కూడా ఎర్రగా ఉంటది అందుకే నేమో అంట మీతో చాలా కుక్కలు ఉన్నాయి చూసా నేను ముక్కు నల్లగా ఉంటది తింది ఎర్రగా ఉంటది దీనికి పుట్టినీ కూడా ఫస్ట్ లో ఎర్రగా ఉంటది కదా తర్వాత తర్వాత బ్లాక్ వచ్చే
ఉహూ హోటల్ నుంచి తీసుకొచ్చారు దాన్ని
ఆ హోటల్లో ఉండిందంట వాళ్ళ అమ్మ అంటే ఓనరోళ్ళ అమ్మ వద్దందంట ఆ తీసుకెళ్తాయి ఆ చిన్నప్పుడు బా బాబాయ్ నేను చూసుకోలేన అంటే కొన్ని రోజులు హోటల్లో పెట్టాడంట అతను దీన్ని మా అన్నయ్య అక్కడ చేసి కూడా కదా తీసుకెళ్తాను సార్ అని అడిగితే సరే బెల్ట్కీ మాత్రమే అయిదు వందలు ఇ తీసుకెళ్ళిపో అన్నాడంట అతను
ఉహూ
ఇంకా అప్పుటి నుంచి మా ఇంట్లోనే అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ రాస్తూన్నాన అప్పుడు వచ్చింది
ఉహూ టెన్ మనిట్స్ అయిపోయిందండి
ఉమ్